హలో
హలో అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నామ్ మీర ఎలా ఉన్నారు
బాగున్నానండి
ఆ
తిన్నారా
ఆ తిన్నమండి
ఏం కర్రీ చేసుకున్నరండి
ఈ రోజు తోటకూర
తోటకూరా ఎలా చేసుకుంటారో నాకు ప్రాసెస్ చెప్తారా అండి
తోటకూర మామూలుగా మార్కెట్ నుండి తీసుకొచ్చుకుంటాం
ఉహ్
మంచిగా కట్ చేసుకోవాలా
ఆ
కడ్ చేసుకొని మంచిగా వాటర్ లో కడుక్కోవాల ఉప్పు పసుపేసి
ఉహ్
డిగి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అన్ని కడు చేసి పెట్టుకొని ఆయిల్ పోసి ఆవాలు జీలకర వేసి ఈ పచ్చిమిర్చి వేసి వెల్లిపాయిల్ ఏషి ఉల్లిపాయ ఏషి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తోటకూర అందులో వేయ్యాలా తోటకూరేసి ఉప్పు కారం పసుపు అన్ని వేయాలి
ఉహ్
వేసి రెండు మూడు టమాటలు కూడా వేసుకోవాలి వేసుకొని మం మంచిగా ఉడికిన తర్వాత తినాలి చాలా బాగుంటది
ఇప్పుడు తోటకూర కర్రీ అనే కాదు ఏ కర్రీస్ లోనైనా పచ్చిమిర్చి ఎక్కువ వాడతారా లేక ఉంటే మీరు చేయించుకున్న పొడి కారం ఎక్కువ తింటారా
పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటాము మేము చేయించుకున్న కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాము
మీరే ఎండుమిర్చితో కారం చేయించుకుంటారా లేకుంటే బయట ప్యాకెట్ క్ట్స్ దొరుకుతాయి కదా కారం పొడి
లేదు లేదు మేమే ఎండూమిర్చి తీసుకొని మంచిగా అవి తొడుమేలు తీసి పట్టించుకుంటాం
ఆ మేము కూడా అలానే చేస్తాము ఇంట్లో
ఆ ఇంట్లోనే చేసుకుంటాం బయట కోనుకొచ్చుకున్నది ఇంట్ల చేసుకున్నట్టుండదు కదా
ఆ బయట జస్ట్ కలర్ ఎక్కువగా కనిపిస్తది గానీ అంత టేస్టీగా ఉండదు
ఉండదు ఉండదు
మీ ఆహా మేం కువయితే మేము ఎండుమిర్చి కొనుక్కుంటాము లేకపోతే మాకు మాకు మా రిలేటివ్స్ లో కొంత మందికి తోటలు ఉన్నాయి వాళ్ళు ఎండిపోయిన మిర్చీలు ఇస్తారన్నమాట మాకు కేజీ చొప్పున ఎంతో ఎక్కువంత ఇస్తారు మేము వాటిని మా బిల్డింగ్ పైన ఆరబెట్టుకుంటాము మంచిగా ఎండాక వాటికున్న తొడిమళ్ళ తీసేసి పట్టించుకుంటాం కారం పట్టించుకున్న తర్వాత దాంట్లో దా తగినంత సాల్ట్ ప్యాకెట్స్ యాడ్ చేస్తాం
ఆహా
ఇంకా ఇంట్లో కూడా అదే కొంతమంది ఇంకా సాల్ట్ కలుపితుంది తారు కొంతమంది కలపారు ఎవరి ఇష్టం వాళ్ళది
అ మేము అట్లనే పెట్టుకుంటాము కర్రీలోనే వేసుకుంటాము సాల్ట్
మేమైతే కొంచెం సాల్ట్ కలుతాం
అవునా
అ
మేము ఎప్పటి నుంచే కల్పము అట్లనే
నా నాకు తెలిసినంత వరకు అయితే మా మమ్మీ అయితే కలుపుతది
మీ మమ్మీ కలుప్తాడ మేము కలిపాం అట్లనే పెట్టుకుంటాం అందులో ఇంకేమన కలుపుతార మీ మమ్మీ
ఆహా ఇంకేం కలిపరు ఓన్లీ సాల్టే కలుపుతం
ఓన్లీ స్వాల్టే కల్పి
ఓ మళ్ళీ ఒకసారి ఏమైందంటే తోడుమలు తీయకుండా అలానే పట్టించారనమాట అప్పుడు కలర్ అంతగా లేకుండే అంటే రెడ్ కలర్ అనేది చాలా తక్కువ కనిపించింది డార్క్ ఏమి కనిపియలే టేస్ట్ కూడా బా లేకుండ తోడమలతో పట్టించాం అప్పుడు
తొడుమల పిప్పి లాంటిది అంత వస్తది కదా వచ్చి అది బాగుండది
ఉమ్
అట్లా
అప్పుడు ఒక్కసారి అలా అయింది ఈ రోజు మా మమ్మీ అయితే అరటికాయ కర్రీ చేసారు
ఆహా
మీరు ఎప్పుడైనా చేసుకుంటారా ఇంట్లో అరటికాయతో
ఆ చేసుకుంటాము
అవునా
మీకు చెట్టు ఉంద అండి
ఆ ఇంట్లో చెట్లు ఉన్నాయి చాలానే అరెటి చెట్లు బాగా కాసింది మండ ఆ ఫస్ట్ టైమ్ కాయలను వాటర్ లో ఉడకబెట్టుకున్నాము ఉడకపెట్టుకున బాగా బాయిల్ చేసినాం చేసాక వాటికి ఉన్న తొక్కన అయితే తెసిసినాం తీసేసి అందులో లోపల వెళ్ళిన గుజ్జున అయితే మేము ముక్కలు ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇష్టం అయితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు మేమైతే వేయలేదు ఆ కార్వేపాకు కొత్మీర పుదీనా అన్ని కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం హీట్ అయ్యాక ఇంకా ఆ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్నాక అందులో కొంచెం అల్లం వేసుకున్నాం అది కొంచెం గోల్డ మ్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్కున్న టమాటా ఆనియన్స్ కరవే పాకు కొత్మీర పుదీనా అవన్నీ తగినట్టుగా మనం వేసుకుంట వెళ్ళాలి అవి కొంచం ఫ్రై అయింత వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఆగాలి ఆగేన త మన మనకు ఒకవేళ ది గట్టిగా అనిపించి అనుకో మనకి ఒకవేళ సూప్ లా కావాలనుకుంటే వాటర్ వేయొచ్చు
ఆహా
దా తర్వాత ఉన్న మనం బనానాస్ ఏవైతే కట్ చేసుకున్నామో టి వేసేయాలి ఇందులో ఇంగ్ ఇంకా మేము ఒకటి ఏమ్ వా అంటే ప్రియా దాంట్లో ప్రియా అనే కంపెనీలో వెజ్ జో మనసలాను ఒకటోస్తది ఆ మసాలాని వేసుకుందాం అందులో కర్రీలో
అవునా
తగినంత సాల్ట్ కారం వేసుకుంటే సరిపోతుంది బనానా కర్రీ అయిపోతుంది
ఆహా మేము వేరేలా చేస్తాం మరి మీది
మీ అ మీ మీ ప్రాసెస్ చెప్పండి
ఫస్ట్ అరటికాయలు మీద తొక్క తీసేసి కడిగే సుకుంటాం చిన్నగా పీస్లు మామూలుగా సైజు ఇట్లా ఆ రౌండ్ కాకుండా ఇట్లా కడిగ చేేసుకుంటాం బీరకాయలు ఇట్లా కడిగ చేేసుకుంటాం అట్లా కని వేసుకొని ఆయా వ కొంచెం సాల్ట్ వాటర్ తో నీ కడుక్కుంటాము సాల్ట్ను పసుపు
ఉమ్
అ కడిగి ఒక జల్లి ఉంటది కదా మనకు కూరగాయలు కడుక్నే జల్లలో
ఉమ్
దానిలో వేసేస్తే వాటర్ అంతా పోతాయి ఇంకి పోయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి ఓ ఒక చిన్న ఉల్లిపాయ
ఉమ్
అట్ వేసి ఆయిల్ పోసి పోపు దినుసులే సి ఈ పచ్చిమిర్చి ఉల్ పాయ వేసి కొంచెం అల్ల వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయినా కా కొంచెం పసుపేసి ఈ ముక్కలు వేస్తాం
ఉమ్
క్కలేేసి వాటర్ పోయమ్
ఉమ్
వాటర్ లేకుండా మంచిగా ఇట్లా ఫ్రై మంచిగా అయితా ఉంటే అప్పుడు కాస్త ప్రై అయిన్ తర్వాత అప్పుడు ఉప్పు కారం వేస్తాం ఉప్పు కారంం కొంచం లైట్గా మసాలా అన్ని ఆల్ మిక్సీ మసాలా వేసుకుంటాం కదా
ఉమ్
ఆ మసాలా కొంచెం కొత్మీర జల్లి ఇంకో ఐదు పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దిం పేస్తాం ఇట్లా పొడి పొడిగా ఉంటాయ్
ఉమ్
అప్పుడు మనం కందిపప్పు ఉంటది కదా
ఉమ్
కందిపప్పు పల్సగ ఇట్లా చేసుకొని ఆ కందిపప్పులో ఈ సైడీ కు ఇట్లా నంజుకొని తినాలి బాగుంటాయి లా
ఉమ్
ఆ
మేమైతే సైడ్ సైడ్ కి తినడానిక అయితే మేము పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి టమాటా కాని వాడతాము లేకపోతే పాపడ్స్ వేయి చుకుంటాము
ఉమ్
మీ ప్రా మీ మీ ప్రాసెస్ కూడా మేమోకసారి సరే నేను ఒకసారి ట్రై చేస్తా
ఆ చేయండి ట్రై చేస్తే బాగుంటది ఇట్లా మేము చెప్పినట్టు చేసుకొని ట్రై చేయండి ట్రై చేస్తే చాలా బాగుంటది ఒక వెరైటీ ఉంటది అనమాట
ఆ
ఆ అట్లా మెత్త కాకుండా పొడి పొడి
ఆ ఫ్రై లాగా మీకు ఇంకా ఏ కర్రీస్ అంటే ఇష్టం
నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం
మీ ఇంట్లో వాళ్ళందరూ ఏ కర్రీ సిస్టంగా తింటారు అందరూ
అన్ని రకాలు ఇష్టమే మా ఇంట్లో వాళ్ళు
ఎక్కువగా ఏది ఇష్టంగా తింటారు
ఎక్కువ అంటే బెండకాయ ఫ్రై
బెండకాయ ఫ్రై ప్రాసెస్ ఎట్లా
బెండకాయలు ముక్కలు కడుగేసుకుంటాము మార్కెడ నుండి తెచ్చుకుంటాము కదా తెచ్చుకొని చిన్న చిన్న మొక్కలు కడి చేేసుకుంటాము
ఉమ్
కడి చేసుకొని మంచిగా ఉలిపాయ పచ్చిమిర్చి అన్ని కోసిపెట్టుకుంటాం కదా కోసిపెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని
ఉమ్
పోపు దిలుసులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం ఫస్ట్ పచ్చిమిర్చ్చి ఒలిపు పాయ కరివేపాక వేసి ఫస్ట్ ఫ్రై చేసుకొని ఈ బెండకాయ ముక్కలు అందులో వేసేస్తాం
ఉమ్
వేసేసి ఈ ఫ్రై అయ్యే ముందు ఒక ఏడ ఎనిమిది నిమిషాలు ఫ్రై చేయాలి ఫ్రై చేసి అప్పుడు ఉప్పు కారము కొంచం మసాలా లైట్గా వేసి ఫ్రై చేస్తా ఉండాల ఉమ్ థ్యాంక్ యూ